హా మూవికి ఎలావ్ కదా మూవి ఎలా ఉంది
ఉ బాగుంది మా మూవీ
నేను కూడా చూసా వరెస్ట్ గా ఉంది నువ్వే బాగుందని చెప్తున్నా
ఏయ నీకు నచ్చలేదేమో నాకు నచ్చింది ఆ అంత బాగుంటే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఏం పెద్దగా అనిపిలేదు కానీ సెకండ్ హఫ్ బాగుంది
నా ఊరిక జస్ట్ డమ్మి లాగా పెట్టినట్టుంది అసలుకి అవున్లే సె సెకండ ఆఫ్ బాగుంది క్ కాన్సెప్ట్ ఉంది కానీ
ఆ బాగుంది కొంచెం మూవీ కొంచెము ఆ అమ్మాయిని కొంచెం ఇద్ చేసిందే కొంచెం ఇదిగాని మిగత అంతా బానే ఉంది
ఎన్ని గంటలకి వెళ్ళినారు నిన్న
నిన్న మేము ఎన్ని గంటలకు బయలుదేరినాము త్రీ ఓ క్లాక్కి షో స్టార్ట్ అయ్యంది మేము ఇక్కడ బయలుదేరేకుంది టూ టూ తర్టీకి అట్లా బయలుదేర్ణమో అక్కడ కరెక్ట్ గా వెళ్లే కొంది టైం అయ్యింది మేము వెళ్ళినము ఇంకా టికెట్స్ అన్ని తీసుకున్నాము
అంటే ముందే మొబైల్ లో బుక్ చేసేస్తారా ఆన్లైన్ టికెట్సా
ఆన్లైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు కానీ మేము అక్కడికి వెళ్ళి తీసుకున్నాం టికెట్స్ ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు సో ఫోన్ చేసి చెప్పేసినాం ఇన్ని టికెట్స్ కావాలి అని అనేసి
ఉమ్
ఆ అందుకని చెప్పి వాళ్ళు ముందుగా నెత్తి పెట్టిన్నారు మాకు కోసం ఒక నాలుగు టికెట్లు హ వెళ్ళి చూసుకొని ఇంకా ఆ బ్రేక్ లో పిల్లల్ని కూడా తీసుకెళ్ళలాం కదా ఇంకా పాప్కాను సమోసా అవన్నీ తీసుకొని తింటా సినిమా చూసినాం అనమాట సెకండ్ హఫ్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉనింది
ఫస్ట్ హాఫ్ ఏ అంత నేనంతా గబ్బర్సింది మొత్తం
ఇదిగ ఉండంది కొంచెం అడవిలో మొత్తం జరిగేది కదా కొంచం అది కొంచం ఇది గందర్ గోళంగా ఉనింది సెకండ్ ఆఫ్ కొంచము ఫ్యామిలీ అంటె ట్రైనరు ఓ ప్లస్ లవ్వు అన్ని ఉన్నాయి గదా కొంచము కెమిస్ట్రీ అంతా సో అందువల్ల అన్ జెప్పి ప్పి సెకండ్ ఆఫ్ కొంచెం బాగ అనిపించ్చింది నాకు
అక్క నాకు ఒక డౌట్ ట్
మ్
ఇప్పుడూ అంటే నేను ఒక పర్సన్ గురించి చెప్పునాను గదా మొన్న అంటే మ్యాచెస్ అవి దనేసి ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు వాళ్ళ ఇంటికిళ్ళేసి మాట్లాడమని అంటే మా మమ్మీ వెళ్ళీ మాట్లాడంటే ఆ ఆ ఈవ్డె ఎట్ల మాట్లాడుతుంది అస ల్కి
అవును
అంటే వాళ్ళదేంది నీకు కావాలనుకుంటే నువ్వే వచ్చి మాట్లాడు లేకపోతే లేదు అనా
ఆ
లేకపోతే వాళ్ళు మాట్లాడుకోలేకనా అసలికి ఏం అర్థం కావడంలేదు అక్క నిన్న నేను మౌనిక అక్క దగ్గర ఇట్ల కాల్ జెపి అంటే మాముల్ గొద్దు నార్మల్గా వాట్సాప్ లో మెసేజ్ చెయ్యి వాట్సాప్ వర్కులో ఉందో లేదో అని చెప్పి చె చెప్పాను
ఊ
అంతే తనూ మెసేజ్ చేసింది మెసేజ్ చేస్తే డబుల్ టిక్స్ పడినాయి మరి వాట్సాప్ వర్క్ చేస్తున్నట్టే కదా
ఆ చేస్తున్నట్టే బట్ నీది ఇదిలో ఉంది కాబట్టి పని చేయలేదు నేను అందుకే దేంట్లో దేని నెంబర్ నుంచి అయిన చెయ్యి అంది
అంటే ఇప్పుడు తను బ్లాక్ చేయు బ్లాక్ ఎందుకు చేసినాడు ఇగ నాకు అవసరం లేదు వద్దనికొనేసా లేక పోతే ఏదన్నా ఇంట్లో ఆయ్
అంతె గదా ఇంకా
ఊ
ఊ అ ఇంక మీ ఊర్లో ఎక్కడైనా ఇ ఉన్నయా బావిలు చెరువులు అట్లాంటివి ఏమున్నా
ఉన్నాయక్క బావిలో మా చిన్నారి పడిపోయింది
అయ్యో ఎప్పుడూ
ఒక టూ డే టూ ఆర్ త్రీ డేస్ బ్యాక్ పడిపోయింది
చిన్నారి అంటే పాప ఆ
పాప గాదు అది మేక పిల్ల
ఓ చిన్నారి నా దాని పేరు మేక పిల్ల పేరూ
ఆ అవి మా అమ్మ తీసుకెళ్ళింది ఏ అక్కడికి ఎళ్ళిన తర్వాత అది పడిపోయిందా అది పడిపోయి కా రాలేదు అసలు
మల్లా
మళ్ళీ అది చాలాసేపు అరిచింది ఇంగ కొద్దిసేపు ఉంటే ఇంగో మా అమ్మది నేను చూసుకోకుండానింటే ఇంకా అయిపోయేదీ ఇంగా మళ్ళీ మా అమ్మ వెళ్ళి దాన్ని అంటే అది చెవు పట్టుకునేసి పైకి లాగేసింది పాపం బ్లడ్ అంతా వచ్చేసింది
ఆ బతికింద కదా
ఉ బతికింది
అమ్మ పోనీ హాస్పిటల్కి తీసుకెళ్ళినారా
లేదు కా హాస్పిటల్కి ఏమి తీసుకెళ్ళలేదు దాన్ని దాని అంటే అది గడ్డి మెస్ తా ఉన్నింది ఇంకా ఎ ఎందుకులేని చెప్పేసి ఇది అదికాక ఎండాకాలం కదా సో ఏం కాదులే అని చెప్పేసి పే అది ఇప్పుడే కాదు తర్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వెళ్ళింది అంట అట్లా అట్లా వె
కిందా లేకపోతే
ఆహా అదేం చేసిందాంటే ఇప్పుడు మేస్తా ఉంటాయి కదా అన్ని అన్ని మేసేటప్పుడు అది ఏం చేసిందంటే అన్నిటికి తెలియకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది
ఆహా
సైలెంట్ వెళ్ళిపోయా నేను వస్తానులేదు తిరిగి ఇది ఎట్లుందో చూద్దాము మన ము అనే ఇదిగా లోపలిక వెళ్ళింది లోప లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా రాలేక అరిచేసింది
ఉహు ఆ అది అరిచినరపులకి మీ అమ్మ కింద పడి మళ్ళీ ఇది చేసిందనమాట
ఆ మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదంతా దాన్ని తీసుకునేసి వచ్చినారు